ఓ
ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నాం మీర ఎలా ఉన్నారు
మెము బగున్నం ఏం చేస్తున్నారు
మేము ఇంటి పని చేసుకుంటూ ఉన్నాము ఇంట్లో పని మెరెమ్ చేస్తునారు
మేము ఏం చేయట్లేదు కలిగ పడుకున్నాం
మీరు చదువుకున్నారా
ఆ చదువుతున్నామం
మీర్ ఎంతవరకు చదివార్, మీ ఎడ్యుకేషన్ ఎంత వరకు కంప్లీట్ అయింది ప్రస్తుతానికి.
నాది బీటెక్ కంప్లీట్ అయిందింది
అవునా చాలా మంచి విషయం అండి తే చేశారు మీరు ఏం చేస్తూ ఉన్నారు బీటెక్ అయిపోయిన తర్వాత
ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నానండి ఏమి చేయట్లేదు
అవునా మీరు కొంచెం గట్టిగా మాట్లాడతరా మీ వాయిస్ ఎక్కడో వినిపిస్.
అవునా ఒక్క నిమిషం ఇప్పుడు వినిపిస్తుందా అండి
అవునా అండి మీరేం చే చేస్తువుంటారు
ఏదైనా ట్రైనింగ్కి వెళ్దామని ఆలోచిస్తున్నా
హ్ కుంటున్న మీరు మీ స్కూల్ డేస్ సో కాలేజ్ డేస్ లో ఏవైనా మీకు స్వీట్ మెమోరీస్ ఉన్నాయా
ఆ కాలేజ్ డేస్ అయితే, చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయండీ అవి మర్చిపోలేని రోజులు అసలు ఫ్రెండ్సతో వి
మీకు ఇష్టమైతే మీరు ఏదన్నా మంచిగా మీ స్వీట్ మెమొరి, ఏదన్నా మాతో పంచుకో పంచుకోగలరా.
ఆ తప్పకుండా అండి క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ తో, చేసిన చిన్న చిన్న అల్లరిలు, క్లాసు జరిగేటప్పుడు స్నాక్స్ తినడం. యాక్చువల్ గా నేన్ హాస్టల్ లో ఉండే ని హాస్టల్ లో ఫ్రెండ్స్ తో ఈవినింగ్ టైం బయటకు వెళ్ళడం, ఏదైనా ఫుడ్ నచ్చిన ఫుడ్ బయట తినడం
అవునా చాలా మంచిగా ఆ హాస్టల్లో ఫుడ్ అది మీకు నచ్చేదా
ఆ అంతగా ఏం బాగుండేది కాదండి, కానీ నా ఒకేలా ఒక్కోసారి తినలేనప్పుడు బయటకి వెళ్ళి, స్నాక్స్ అవి తినేవాళ్ళము
మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ ఎక్కడ అనిపిస్తుంది నా వాయిస్ మీకు బాగానే అనిపిస్తుందా
ఆ మీ వాయిస్ నాక్ బానే వినిపిస్
నేను ఎందుక
మీ వాయిస్ బ్రేక్ అయిపోతందండి
మంచి నేను కూడా హాస్టల్లో చదివాను. నాకు కూడా హాస్టల్ అనేది హాస్ లైఫ్ అనేది కొంత వరకు ఇష్టంగా ఉన్న ఉంది కొంత వరకు కష్టంగా ఉండేది పొద్దున్నే లెగడం తల్నీళ్ల స్నానం చేయడం అక్కడ ఫుడ్డు అవి కానీ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాండింగ్
వాళ్ళ
అవన్ని అవన్నీ నాకు చాలా ఇష్టంగా ఉండేవి చాలా ఎంజాయ్ చేసాను ఆడ హాస్ ల్ లైఫ్ న్ నేను ఒగోసారి గుర్తొస్తే ఎలా గడిచిందా అని అనిపిస్తుంది.
ఆ ఆడేస్ ఇప్పుడయిపోతాయ అని చూస్త
నేను మొత్తం ఒక ఆ ఓ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ని హాస్టల్ లో చదవడం అయి జరిగింది నా ట్వెల్వ్ ఇయర్స్ హాస్టల్ లైఫ్ నా లైఫ్ నేను తలుచుకుంటే నాకా ట్వెల్వ్ ఇయర్సయే కనపడత ఉంటాయి.
మీ లైఫ్ సగం హాస్టల్లోనే ఉన్నట్టుంది కదండి
ఆ నా లైఫ్ మొత్తం హాస్టలే అయిపేంది
ఊహు
ప్రజెంట్ ఇప్పుడు ఇంటికాడ అయిపోతుంది. మీరు మీరూ మీరు ఏవైనా షేర్ చేసుకోలనుకుంటే ఏమైన్న మెమరీ మాతో చెప్పగలరా?
ఆ ఒకటయితే అసలు ఎప్పటికీ మర్చి పోలేనండి ఒకసారి ఏమైందంటే నేను ఒక ఫ్రెండ్ అమ్మాయి జో ఈవినింగ్ కదా క్లైమెట్ చాలా కూల్ గా ఉంది అలా బయటికి వెళ్దాము అని వెళ్ళాము అయితే మేమ్ కరెక్ట్ గా బయటకి వెళ్ళేసరికి ఫుల్ ఎండ వేసేసిన్దండి, మాకేమో వెహ్కిల్ కూడా లేదు వెళ్ళడానికి అలా నడుచుకుంటా ఎండలోనే వెళ్తూ వెళ్ సగం దూరం వేల్లెటప్పలికి వర్షం వచ్చేసింది. ఇంకా ఏదో ఒక బట్లా షాప్ ల దూరేసి కొందామని అంటే కొందామని కాదు వర్స్ వచ్చేదాకా స్టే చేద్దామని మళ్ళీ అలా కాలీగుంటే ఊరుకోరేమోనని ఏదైనా కొనుక్కుందామని చూసాము అలాత్ ఎట్లా వర్షం తగ్గిన తర్వాత బై వెళ్ళాము తిరిగాము తిరిగి తిరిగి తిరిగి దారి మర్చిపోయాము ఎక్కడ ఉన్నామో తెలీదు గూగుల్ గూగల్ మ్యాప్ లో చెద్దాం అంటె కరెంట్ లొకేషన్ చూపించట్లేదు సిగ్నల్ లేక ఇక వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని అడుగుతా అడుగుతా అడుగుతే ఎలాగోలా అయితే వచ్చాము అది మాత్రం అసలు మర్చిపోలేని రో రోజు
అవున అండి రోచెప్ అవుతుంటే నాకు ఒక బి పామ్ సీ చదువుతున్నప్పుడు ఒక రోజు ఈవినింగ్
హ్మ్
మిము అడె తర్వాత వెళ్ళొచ్చు కానీ వర్షంలో తడుచుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ డేస్ రావని చెప్పి మేము వర్షంలో నేను నాతో పాటు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వర్షంలో తడుచుకుంటూ వస్తున్నామ్ మజిల్లో ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది‌. వర్షంలో ఐస్ క్రీమ్ తింటే‌ బావుంటుంది అని చూత్తానే‌ వర్షంలో ఐస్ క్రీమ్ అనేది తిని
బైటికి ఏనాం
ఎవరు మీరూ మీరు చెప్తుంటే నాకు ఆ డేస్ అనేది గుర్తు వస్తుంది అలానే ఫుడ్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే అసలు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులన్నీ ఏం చేసి ఫుడ్ పడాద నాదే తప్పు అంతా
ఫుడ్ లో పాని పూరి
దాన్ని మార్చే శక్తుంటే బావుండు అనిపిస్తుంది ఒక్కొసారి సారి. ఎందుకు డబ్బులన్నీ తీసుకెళ్ళి బయట పోయడం కనీసం ఒక్క వ్యక్తి అయినా దాని ఇష్టంగా తింటే. ఆ డబ్బులకు ఎమన్నా నాయం చేయ్ కానీ ఒక్కరు కూడా దాన్ని ఇష్టంగా తినరు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు లేదా పచ్చళ్ళు వేసుకొని తింటా ఉంటారు ఒక రోజు అయితే క్యాబేజీ కర్రీ ఉండరు మా హాస్టల్లో క్యాబేజీ కర్రీ ఉంటే దాంట్లో. ఒక గాజు పురుగు సాన్నమయి వచ్చింది. ఒక సగం వచ్చింది మాకు మా ఫ్రెండ్కి ఇంకో సగం ఎవరికి వెళ్ళిందో. తెలీదు ఉదాన్ని తీసుకెళ్ళి మా వార్డెన్ చూపించాము మా వార్డెన్. వెళ్ళి యాస్ యూజుల్ గా వంట చేస్. సాయం తిడతారు అవుడు రెండు రోజులు ఇంట్లో మా మీద కోపంగా శరమ. సిరమరిలా అర్త ఉండడుది రెం రోజు మూడు రోజు అవి ఆనీ నార్మల్ కామన్.
అండ రన్ అన్నీ ఉంటాయి కానీ ఆ రోజు. రాదు తిందు పపం పాపం కదా ఎవరైనా పిల్లలు తి తింటేనే కదా చదువుకోవాలంటే వేరే దూరం వెళ్ళాలి దూరం వెళ్ళి చదువుకుంటేనేమో. ఫుడ్ బాగు ఒకే షల్తో సెక్యూరిటీ అంతా చాలా మంచిగా ఉండేది. కానీ ఫుడ్ మాత్రం చె చాలా సఫర్ అయ్యే వాళ్ళం తినకుండా ఉండేవాళ్ళం పెట్టించుకుని పాడేసే వాళ్ళం ఒకసారీ. పాడేసి మళ్ళీ కడుక్కోవడం ఎందుకులే అని
మీరు మీది మీ లైఫ్ లో ఇలాంటి మీరు కూడా చూసుంటారు ఎందుకంటే ప్రతి హాస్టల్లో ఉండేవే మీరు ఫర్దర్గా ఏం చేయాలి అనుకుంటున్నారు.
మీరు ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు మీ స్టడీస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు.
మీరు కొంచెం గట్టిగా మాట్లాడు
అది ఇదని నే ఏమి లేదు ఏ ట్రైనింగ్ తీసుకుని ఏదైనా ఒక జాబ్ లో సెటిల్
ఊ చాలా మంచి విషయం మీరు ముందు ముందుకి గుడ్ డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటే మీరు మీ కుటుంబంలో మీరు ప్రాధాన్యతగా ఉన్నారా అంటే మీ కుటుంబం బారం మీరు చూడాలని అనుకుంటున్నారా లేదు మా కుటుంబంలో నేను కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా
ప్రజెంటు నాకైతే అవును నా మీదే ఉంది నేనే చూసుకోవాలి
అవునా మంచిగా డెసిషన్ తీసుకోండి ఏ ఆపర్చునిటీని వదలద్దు ప్రతి ఇంటర్వ్యూని మీరు ఫేస్ చేస్తూ ముందుకెళ్తే ఏదో పే దొరుకుతుందని ఆశపడను
చిన్నదో పెద్దదో ఏదైనా చేద్దామని కానీ
మీరు బ్యూటీనెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అంటే హెయిర్ ఫేషయల్స్ లాంటివి
పక్షి ఇదనా వాళాలంటే అదిపా మంకీ
మ్ నేటి సమాజంలో చాలా మంది బ్యూటీకి అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్ తున్నారు కదా మీరేమంటారు
అదైతే
మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు, మీది సిగ్నల్స్ లే ప్రాబ్లమో, లేకపోతే మీరు లౌడ్గా మాట్లాడట్లేదో తెలియట్లేదు ఒకసారి చూసుకోండి.
ఆ ఒక్క నిమిషం వినిపిస్తుందండి నా వాయిస్
ఆ ఇప్పుడు ఇన్పిస్తుంది మీరు మీ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకున్నాము మా జ్ఞాపకాలను కూడా మేము నెమరు వేసుకోగలిగాము మీ అభిప్రాయం ఏంటి హలో
నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీతో ఇలా పంచుకో
ధన్యవాదాలండి మీరు మంచిగా మంచి జాబ్ మీకు మంచి జాబ్ రావాలని అలాగే మీరు మీ ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ గా నిలబడాలని ఇంకా ఇంకా మీ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది
చాలా థ్యాంక్ యూ అండి
ట్యాంక్ యూ అండి